హలోస్తే అం హాయ్ మేడ
బాగున్నారా
మేడంమ్
బాగున్నారంండి బాగుందండి ఏం చేస్తున్నారు
ఏం లే మేడం ఇస్తూనే ఉన్నా మేడం ఇంకా మీరేం చేస్తున్నారు మేడం
ఏన్నిదండి జస్ట్ ఇప్పుడే పవర్ నాఫ తీసుకోనిలేదు సార్
అవునా ఆ చెప్పండి మేడం వెదర్ ఎట్లా ఉంది మేడం ఇవాళ
వెదర్ కొంచెం హాట్ హాట్గానే ఉందండి ఎక్కువ ఎండ కొడుతుంది
చాలా ఎం అది వాళ్ళ మేము ముగురుగా బయట స్వీడ్లకి వెళ్ళాం మేడం చాలా ఎం ఉంది అసలు అమ్మ దూరంగా దవాల ఆ
ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదండి షాపింగ్ కి ఏమైనా వెళ్తారా వెళ్తున్నారా
మేడ మన్న స్పొడోస్ డేజ్ బ్యాక్ వెళ మేడ శీరా ఉ న మతికి ఒక ఫోర్ డేస్ ఒక ఫోర్డే అంటే ఆఫర్ ఉందం కదా మాకు ఇక్కడ త్రీ టాస్ వచ్చే త్రీ డ్రెస్సెస్కి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బాగుంది మేడం క్వాలిటీ కూడా బాగుంది
ఎలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ నా డ్రెస్ లేకపోతే తే సారియా
డ్రెస్సే మేడం మొత్తం అంటే టాప్ అంట చున్న అట్లా మొత్తం పాటు ఎ అస్తాపు బడ్ మత్త చెట్
కుర్తా ప్యాట్
అస్ చుని
ఉ
అ ఆ అట్లా అట్లా తీసుకున్నాం మేడం బాగున్నాయి మేడం క్వాలిడే కూడా
ఊ
ఆ
మీరయా మనద ఉన్నారా మేడమ్
నేను ఉగాదికి ముందు మా చేశానండి ఒక రెండు డ్రెస్సులు తీసుకున్నా
ఆ
ఆ తర్వాత వెళ్ళలేదు, వెళ్ళాలి
ఉ ఆ ఇంకా మేడం
ఆఫ్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్కరా, ఆన్లైన్ షాప్
అ ఆన్లైనె మేడం ఆ న్లైనె చేస్తా, ఆఫ్లైన్ చేయను మేడం, ఇష్టం ఉండదు మేడం. ఎందుకంటే అది మళ్ చేయడము, మళ్ళీ అది నచ్చకపోతే మళ్ళా బ్యాక్ పెట్టడము ఇవన్నీ ఎందుకు అనేసి
ఆహ ఆఫ్లైన్ చేస్సరా, ఆన్లైన్ చేయరా
చేయన్ మేడం. మీరు మేడం.
ఒక ట్వంటీ పర్సెంట్ ఆన్లైన్ చేస్సానండి.
హు
ఇత ఎయిటీ పర్సెంట్ ఆఫ్లైనే
ఉహా, ఆ అదే బెటర్ కదా మేడం నాకి
ఎందుకంటే ఆన్లైన్ లో పెడితే, మనం అనుకున్నట్టు రావట్లేదు ఫ్యాబ్రిక్ కూడా వేరే వస్తుంది. ఒక కలర్ పెడితే ఇంకొ కలర్ వస్సుంది, ఒక క్లాత్ పెడితే ఇంకో క్లాత్ వస్తుంది.
అవును మేడం, నాకు అట్ల అవడంతోనే బ్యాక్ అయినా మేడం. చాలా వరకు
అవునా అండి.
ఉ అదే డైరెక్ట్ గా షాపింగ్ ఎళ్లి చూజ్ చేసుకొని మన అచ్చిన కలర్ తీసుకొని రావడంలో బావుటంది కదా మేడం‌.
అవునవునండి, కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ట్రెన్ అంటే జస్ట్ ఇప్పుడే మార్కెట్ లో వచ్చిన కొన్ని క్లాత్స్ ఉంటాయ్, కదా అట సో అవి కావాలం ఆన్లైన్ నొ దొరుక్
అవునవునవునుల్లే అట్ అట్లా పె పెడ్ రవుండేది. అ అట్లా ఉంటుంది. ఇంత మేడం తిన్నారు మేడమ్ ఫుడ్డు కూల్ కూల్గా సమ్ మ్మర్ కదా
ఏం లేదండి.
హుహు పెరువాటిది ఇష్టం పెరుగులాంటి దిస్ తొపెలి మేడం మంచ్చిక లాగా కూల్గా మంచిగా అయి చేసుకోని
నేను పెరుగు తిననండి అదొక ప్రాబ్లమ
అయ్యో అవునా మేడం మంచిది కదా మేడం ఆరగ్యానికి అది
మంచిది కాని ఎందుకో
నచ్చదు అవునా ఏమన్నా లెమన్ జ్యూస్ తాగుతార
లెమన్ జ్యూస్ ఉమ్ ఇవి ఇంట్లో చేసుకుంటే ఏం బాగుండదని పైగా లెమన్స్ లే లెమన్స్ లే డుర్ర బాగున్నాయ
ఆ అవును మేడం
అవు
ఫ్రూట్ ఫ్రూట్ తీసుకుంటారా మేడమ్ ఫ్రూట్స్
ఆ ఫ్రూట్స్ ఎవ్రీ మార్నింగ్ తీసుకుం ధాన్యాన్ని ఓక్ ఒక్క రోజు తీసుకోను ఒక్కో రోజు తీసుకుంటాను
ఏ పలిష శ్రీరామ
కీరా ఆపిల్ ఆరెంజ్ జ్యూస్ క్యారెట్ బీట్ రూట్ ఇవే ఇంకా రొటీన్
ఉమ్ మంచిది మేడం హెల్త్ కి మంచి మంచివి అవి చాలా మీరు మీ తినేవన్నీ బాగుంటాయి ఆరోగ్యంలో ఆరోగ్యపరంగా అయితే ఎవరు తీసుకున్నా ఆ ఫుడ్డే తీసుకు అవును మేడం యమ్మీ
మీ రొటీన్ ఏంటండి
మేం నార్మల్ గా మా మార్నింగ్ మేం మామూలుగా టిఫిన్ చేస్తే టిఫిన్ తింటాం మేడం లేదంటే టిఫిన్ లేదుల పెరుగు తీసుకుంటాం మేడం మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ కి పెరుగు కొంచెం మంచి కట్టయితే పచ్చడి ప చవాల చ్చ అంటే బాగా ఇష్టం అండి మాది ఒక చెట్ందు ఉన్నారుి
ఆ
ఆ అ బాగా ఇష్టం ఉంటారు నార్మల్గా నార్మల్ అతే మార్నింగ్ జాకాయ అంట్రారు జాముకాయలు ఇల్దార ని జామకాయ మార్నింగ్
అందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి
మనిష తీసుకుందాం మేడడం
ఆ రెంజ్ కంటే ఆరెంజ్ కంటే ఎక్కువ జామకి నూన
విటమిన్ సి అనేది తగుతంది కదా మనకు ఆ ంచితనే తీసుకుా మేడం అందుబాటులో ఉంటే ఎక్కువగా అదే తీసుకుంటాం ఏంట బన ఇంకా మేడం
ఎక్కువ ట్రెడిషనల్ షాపింగ్ చేస్తారా లేకపోతే డ్రెస్సెస్ వెస్ట్రన్ వరా అలానే చేస్తారా అండి
స హ
నేను ఎక్కువ డ్రెస్సెస్ అండి
న చాలా వరకు మీకు డ్రెస్ ఇస్తులే గానీ నే ఎప్పుడు ఒక అట్లా
ఏమన్నా ఫెస్టివల్స్ ఇప్పుడు లేకపోతే ఏమైన్నా ఫంక్షన్స్ అప్పుడు
ఫస్ ఫస్ల్ టై అవు స మేడమ్
చెప్పాలన్నీ
ఆ అప్పుడు వాళ్లు ఏమి చేస్తున్నారు మేడమ్ అ చేస అమ్మ వాళ్ సయమా ఎపోతే నాలు అ
యా వ్యవసాయం చెస్తారండి ఇప్పుడు మీరు సిటీ సిటీలో ఉంటారా లేకపోతే పల్లె
స్తినే మేడం మేడ స్తిని సితిని
మీరు పుట్టింది పెరిగింది మొత్తం సిటీ ఏనా ఎప్పుడన్నా విలేజ్
ఆ అంటే ఆ ఉంది ఉంది ఎట్లా అంటే మేము ప దతే సిటీ వయ ఉంటా అంటే మా నాన్నమ్మ వాళ్ళయితే మాములుగా పల్లెటూరే అప్పుడప్పుడు వెళ్తమ ఎప్పుడో ఒకసారి అట్లా తెలుసు మేడం కొంచెం తెలుసు కల్చర్ తెలు
దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా చెప్తారా
సిటీకి సిటీకి ఉన్నది ఏంటంటే మేడం నార్మల్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎవరు డ్యూటీలో ఎవరి పనులు వాళ్ళు చేసుంకుంటూ పక్కన వాళ్ళతో పనుండదు ఇంకా ఈ రిలేటివ్స్ అంటే రిలేషన్షిప్ అనేది తెలియదు వాళ్ల పని ఏది వాళ్ళకి అంతే పక్కన ఏం జరగుతుంది ఇక్కడ ఏం జరగుతుంది అవన్నీ పట్టిచ్చుకోకుండా ఆ వాళ్ల పనులు వాళ్ళు చూసుకుంటూ మానవత్వం ఇంకోటి సాయం ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉండదు కనపడదు అసలు కనపడదు ఇంకొకటి ఇంకోటి వచ్చేసి విళ్ళకిఏందంటే మా ఎట్లా మనీని మనీని బాగా సంపాదించాలనే ఒక ద్యాస్తస్పం వేరే ఆలోచన కాదు నాకు తెలిసి నేను చూసిన దాంట్లో అ మన పల్లటూరు వయస్గా వస్తే మేడం నార్మల్గా పలకరింపు గానీ అక్కడ ఎక్కడన్నా మనబ కనపడితే ఇంటికి రాండి అని పిలవడం గానీ మర్యాద మర్యాద పిలిసి వాళ్ళ ఎక్కడన్నా రాండి రాడానికి పసుకొని పోయి వాటర్ ఇవ్వడం లేదా అన్నం తినమని చెప్పడం ఎట్లున్నారు ఏమి మీరు చళ మీరు ఎట్ మీరు ఎట్లా ఉంటారు ఆ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉండ రానవాళ్ళట్ ఉ అ అట్లా మంచిగా అనిపిస్తుంది మేడం అళ పలకరింపు అనేది ఆ వెళ్దామన్నా కూడా ఉండరాదండి వరక రోజు ఉందండి చాలా రోజులు ధరతకుొచ్చారు కదా అట్లా వా వాళ్ళ దగ్గర బాగా కనపడుతుంది మేడం ఇంకొకటి వచ్చే అక్కడ ఏ పండుగల ఫెస్టివల్స్ మంచిగా చేసుకున్నా అందరు కలిసి చేసుకుంటారు మేడం మా విలేజ్ మొత్తం కలిసి అద్భుతంగా చేసుకుంటారు చుట్టాల వాళ్ళ వాళ్ళ వాళ్ళ చుట్టాలని పిలుసుకొని ఆ మంచిగా చేసుకుంటారు మేడం
ఇప్పుడు మి సిటిస్ లళ్ల మిసి టీస్లలో అలా ఏమి ఉండదా మరి
సిటీస్లల్లో అంటే మామూలుగా ఫ్రెండ్స్ ని ఎవరినో ఒకరిని ఇన్వైట్ చేయడం వాళ్ళకి నచ్చిన ఫ్రెండ్స్ నీ యిన్వైట్ చేసుకొని ఏదో వండుకని తిన్నాము అంటే తిన్నాము అన్నట్టు ఉంటది కదా.. మేడం లైక్ నార్మల్ గా సేమ్ ప్రిఫరెన్స్ అనుకో మామూలుగా పూజలు అవన్నీ బాగానే చేసుకుంటాం అనుకో అంత ఉండదు కదా మేడం అదే మన ఊర్లోన అయితే అందరం కలిసి ఉంటాం అందరు వస్తారు అందరు ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు తిని వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి మంచిగ పండుగ చేసుకొని సరదాగా ఉంటాం కదా మేడం ఊర్లోన అయితే ఇక్కడ కూడా ఉంటారు వ కద అంత ఉండదు ఏమంటారు అంటే తే పొద్దునండు పని డ్యూటీ ఉంది మాకు వెళ్ళిపోవాల తొందర తొందర అనేసి అప్పుడు తినేసి తినంత టైం వరకు ఉంటారు వెళ్ళిపోతనే ఉండదు సిటీలొ వాళ్ళు అక్కడ.... అక్కడైతే వాళ్ళు మంచిగా ఉంటారు మేడం ఎవైనా అయితే అంటే వాళ్ళు చెప్పే పద్ధతి విధానము వాళ్ళ వాళ్ళు ఉండాలనిపిస్తది అక్కడ వాళ్ళకి లా మేడం అక్కడ దొరికేది ఎదనై గాని అని అదుర్గ ఇ ఏద స్వచ్ఛంగా అనిపిస్తుంది మ మంచి ఉంటది కదా
అ ఇప్పుడు పల్లెటూర్లలో కూడా సిటీ కల్చరే స్టార్ట్ అవుతుంది కదా
ఊ‌ఊ ఊ అవును మేడం
ఇప్పుడు ఇప్పు అంటే అన్ని అప్పట్లో ఓన్లీ పల్లెటూరు అంట స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన పండ్లు స్వచ్ఛమైన వెజిటేబుల్స్ కూరగాయలు అనుకుంటా గానీ ఎప్పుడు కూడా ఇవన్నీ ఇ సైడ్స్ అవి ఇవి మందులు పురుగు మందులు అవి కొడు తనే ఇంకా పంట చేతికి వస్తుంది ఆ కూరగాయలు చేతికి వస్తున్నాయి కదండి
సరే మేడం ఓకే మేడం
ఓకే అండి
ఏ